ఆ అక్క ఏం చేతానవ్ అక్క
జేయట్లేం రా ఇవాళ ఫంక్షన్ కి పోయిచ్చినా కూర్చొని ఉన్నా అట్లనే.
అవునా ఏం ఫంక్షన్ కు
ఇక్కడ గృహ ప్రవేశం ఉంటే మా ఇంటికి వెల్ళొచ్చిన
అవునా ఆ మేం గుడ ఇయాల వెల్నాం అక్క ఫంక్షన్ కు శారీ ఫంక్షను కు
సారీ ఫంక్షన్ కింద ఎక్కడా ఏ ఊరు పెట్టింద్రు నాన్ వెజ్ పెట్టి ఆహా నన వరు పేటండ పోంద్ర
ఆహా మా దగ్గర కూడా పెట్టిళ్ళక్క అంటే వాళ్ళది ఫంక్షన్ శారీ ఫంక్షన్ అంటే అప్పాలు గిట్లా చేత్తారు కదా
ఆహా ఆ ఆహా ఇంకా నాన్ వెజ్ వెజ్జు మంచిగా బాగున్నాయి అన్ని పచ్చడి పూర్ణాలు అవి టేస్ట్ బాగున్నాయి అన్నీ చేసిండ్రు
అవునా మ్మ్ ఎక్కడ మీ దగ్ గరేనా
మా దగ్గరే రా పక్కనే
మీ దగ్గరేనా మ్మ్ హ్మ్ ఏం కూరు వండుకున్నారు ఇయాళ,
థాంక్యూ
పొటాటో ఫ్రై చేషిలా
ఫంక్షన్ కి ఎవరెవరు వెల్లిండ్రు ఆ నా
ఫంక్షన్ కి నేను ఒక్కదాన్నే అక్క మీ ఆన్నయ్య ఇంటి దగ్గరే ఉన్నాడు ఊ
నేను ఒక్కదాన్నెళ్ళినా ఆ చేను దగ్గర పనుంటే అన్న న్నీళ్ళు పెడత్ తాందికు నేను ఒక్కదాన్నే ఎల్లిన
ఊహూ సరే క మరి రేపు పొద్దున ఎటు ఇంటి దగ్గరేనా
చేనికి ఎళ్ళాలి మిరపకాయలు కొసినయి ఉన్నయి కొద్దిగా ఆరబోయాలి వాటిని.
హుహ్ సరే అక్కా. మాన్నెం చెత్తాండు.
ఆ సరేరా. అన్నా ఎం చెత్తాండు. ములుగు పోయిండు.
అ ఆ ములుగు పోయిండా హుహ్ సరే సరే మావో మీ అబ్బాయి ఏం చేస్తుండు
ఆడుకోవడానికి పోయిండ్రా ఇంట్లో లేడు ఆడు
ఆడుకోడానికి పోయిండా ఏ క్లాస్ ఇప్పుడు మీ అబ్బాయి ఫిఫ్త్ క్లాస్ ఆ మా వోడ్ డూ గూడా సిక్త్ అసలు మామూలుగానే చదువు స్తాడు అసలు చదువుతలేడుక్క మార్కులు తక్కువ వస్తానయి.
ఆ పర్వాలేదురా మంచిగనే చదువుతున్నడు ఇప్పుడు. మార్క్స్ మంచిగనే ఉన్నయి వాడియి.
ఏ అమ్మాయి మంచిగా అమ్మాయికి మంచిగనే చదువుతాంది కానీ వీని తోటే ఉంది. అసలు చదువట్లేదు. అమ్మాయి ఫస్ట్ మార్కులు వత్తన్నయి మైనార్టీ స్కూల్ అయినా
హ్ అదేలే
వీంన్ తోటే అసలు చదవట్లేదు సరిగ్గా. హ్ ఏ స్కూల్ మీవొడు.
సాధనరా సాధన స్కూల్.
సాధన స్కూలా హుహ్ మావోళ్లేట్ లిటిల్ ఫ్లవరు.
ఆహా
స్తదా అక్కా.
వస్తాందిరా.
నేను హ్ సరే అక్కా మా అన్నా ఎం చేత్తాండు రోజు చేనుకేనా పోయేది.
చేనికే ఇప్పుడు పనుండి ములుగు ఎల్లిండు కొద్దిగా.
ఆ సరే అక్క చెప్పు ఇంకా ఎమన్నా నువ్వే విషయాలు.
సయాల నేర
రేపు ఇ చేనకి క మిరపకాయలు పోయడానికి వెళ్ళాలి
విప్పకాయలకి వెళ్తాంద
తన్వా అమ్మవాళ్ళ ఇంటికి పోతున్నావా
ఏ ఇంట్లోనే
ఇంట్లో నేను సరే అక్క ఏదురుగాది పని మీరు ఏ రోజు చేస్త తీకుంటరు అమావాస్య నాడ ముందు రోజా.
ముచ్చట తర్వాత
అమావాస్య తర్వతా చేసుకుంటారా. ఆ ఆ ఆ గురువ గురువారం మేము కూడా గురువారం అంటాల్లు ఒక మాట శుక్రవారం అంటాంది అత్తమ్మ. మరి శుక్రవారం చేసుకొని శనివారం ఎత్తుకునుడు అయిద్ది కావచ్చు.
శుక్రవారమ పండగ
శుక్రవారం కదా అమావస్ అ గురువారం ముందా కాదు శు శుక్రారు శుక్రవారం ఉంది క్యాలెండర్ లో
మరేంది గురువారం అన్నారు, నేను జూన్ లో క్యాలెండర్ గానీ గురువారం అం టంటే
ఏమ అవుతే నేను కూడా సరి జూన్లే శుక్రవారం అనేది తెలుసు
ఉ మ్ అవునా
అయితే అమ్మ వాంటికి పోయేదులే లేదా
ఏటు పోయేది లేదురా ఇంటి దగ్గరే
మేము కూడా ఇంటి, ఇక్కడే ఇక అత్తమ్మ తోటి పెట్టుకుంటాం, ఏటా పొత్తుల పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడే మాములుంటివి పోయ్యేదిలేదు మమ్మీ వతుంది హాస్టల్ నుంచి ఇక్కడే రాంజాన్ కూడా ఉందిగా మళ్ళీ డేస్కి
ఆహా ఉగాదే పోయి రంజాన్ ఉందా
ఆ సోమవారము ఏమో రంజాన్ పండుగ అందుకే వీళ్ళకి సెలవు ఇచ్చరు, మైనారిటీ స్కూల్లో లేకపోతే సెలవులు ఎక్కడి మ్ మీకు ఎవరు చెప్పాలే స్కూల్ హాలిడేస్
హాలిడేస్ అని చెప్ ప్పలేదురా ఇవాళ రేపు ఎగ్జామ్స్ కదా వాళ్ళకి ప్రీ ఫైనల్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు
అవునవును
ఊ అదే ఇంగ అయిపోయినాక మరేమన్నా అప్పుడు చెప్తారు కావచ్చు ఇంక సెలవులప్ ఇప్పుడు ఉగాది సెలవు ఇచ్చేటప్పుడు అది కూడా ఇస్తడెమో కలిపి మరి
అదే అదే ఏంది శివరాత్రి పండుగ, ఎట్లా జరుపుకున్నారు ఒక్క పొద్దులో ఉన్నారా.
ఆ ఒక పొద్దులున్నాము జాగారాలు ఉన్నాము నైట్ పాలని ఇంటి వర గుల్లోనే ఉన్నాము
ఆ ఆ ఎందుకు
ఎప్పుడు లేకుండా రెండు సార్లు అభిషేక్ అభిషేకాలుయినాయి ఈ శివాలయంలో ఎట్లా మూళ్ళభిషేకం చేసిన ఆ రోజు శివరాత్రి రోజు ఫస్ట్ అట్లా చేయడం బాగా నచ్చింది. నాకు ఈ సారి ఒకటి బుగ్గరామయ్య కాడ, ఒకటి మా ఊర్లోనే బుగ్గరామయ్యకి వెళ్ళినాము, అక్కడ ఒకటి ఒకటి మా ఊర్లోనే శ్. శివాలయంలో
ఆ
ఆ మళ్ళీ మా ఊళ శివాలయంలో పొద్దున్న చేసిన మళ్ళీ నైట్ చేశ్ న పన్నెంటికి
అవునా అంటే ఎట్లా అభిషేకం అంటే నీళ్ తోటా అన్నీ కలిపా
టి
పంచామృతాలు తేనె పాలు
మ్ మ్
ఆ నీళ్ళు ఇంకోటి
పెరుగు
పెరుగు అ పంచామృతాలు హా హా అంటే, ఈ సంవత్సరం అయితే పెట్టిలా మీ ఊర్లో శివాలయం, శివాలయ సంవత్సరంటిలా అక్క
ఇనా పెట్టిళ్ళు
హుహు ఆ హుమ్ మరి ఉగాదికి రారాదు మా ఇంటికి పండకు
మీ ఇంటికా
ఆ రండి ఏముంది మీరు ఇట్లా మాకు కొంచెం మాకు ఇట్లా వేరే మేము ఇట్లా దేవుని గిట్ల పెట్టుకుంట ఇస్తాం కదా మీరు ఓన్లీ పచ్చడి గిట్ల చేస్త
మేము పచ్చడి చేయ్యం రా ఎక్కువ పొంగలే చేసుకుంటాం ఆ రోజు
ఆ అందు
ఇప్పుడే ఈ మధ్య ఈ మధ్యనే రిస్ సంటుగా పచ్చడి చే తను అంతకముందు వట్టి పొంగలే, పాషం వండి దేవుడిక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటాం. ఇప్పుడిప్పుడు ఉగాది పచ్చడని పచ్చడి చేస్తున్నాం గాని అంతకుముందు ఒట్టి పొంగ చేసేది మాకు
వటి పొంగలి చెస్ అ పూర్ణాలు బచ్చలు కూడా చేయార
అవి కూడా చేయకపోయేది వట్టి పొంగలే
వట్టి పొంగలే చేసేది
ఇప్పుడు ఇప్పుడే ఇంగ ఈ పూర్ణాలు అని బచ్చాల చేయడం రాదులే నాకు నేను చేయను అబద్ధం చెప్పాలా అది చేయను ఎప్పుడు పాషం ఉండిపోది ప్రసాదం దేవుడి దగ్గర ఇంకపోతే ఇప్పుడుగా పచ్చడి తినాలన్న ఉగాది పచ్చడి చేస్తాను అంతే
మరి మీరు ఇప్పుడు ఇళ్లలో పోయిన వాళ్ళు చేయలే పూర్ణాల బచ్చాలు
ఆ అవి పూర్ణాలు చేసి సినక్కడ
పూర్ణాలు చేసిలా మేం చేసుకుంటాం బచ్చలు చేసుకుంటాం రెండు రోజులు చేసుకుంటాం రెండు రోజులు చేసుకు కుంటాం రెండు రోజులు ఉగాది పచ్చడి చేతం హమ్ రెండు రోజులు పెద్ద దీపం పెట్టుకుంటాం అది కొండ ఎక్కేదాకుంటది
హమ్
అట్లా
అదే మేమి మాకు ఇవి ఏం లేదు ఉగాది కొత్త పండగ కాబట్టి కొ పెద్ద వాళ్ళకు బట్టలు పెట్టుకుంటారు పెట్టుకుంటే ఆ అట్లా బట్టలు పెట్టుకొని ఇక వాళ్ళకి ఏదైనా చేయాలనుకుంటే పెట్టుకుంటారు పొంగల్ వండు కుంటమంతే కొబ్బరికెల్
ఉమ్ మీ బత్ సరే అక్క
ఇలు బాగా చేసుకుంటారు పెద్దగా
శ్రీరామనామి ఎక్కడ మీ ఊర్లో ఉం ఎంతావు రామాలయం
ఆ ఉంది రలయం బాగా ఉంటది మాదగ్గరికి
అవునా ఉహూ ఎక్కడ పెళ్ పెళ్ళి జరిగినా శ్రీరామున్ పెళ్ళి జరగద్దా కోలాటం వేస్తారా మేము వేస్తాం కోలాటం మీరు కోలాటం వేస్తార మేము కోలాటం వేస్తాం శ్రీరామున్కి
ఏసే వాళ్ళు లేస్తారు బాగుంటాయిలే అన్నీ ప్రోగ్రామ్స్
ఆ
నవి ఆధారం లేదు మా ఊర్లో ఇంకా బయట ఊరి వాళ్ళు కూడా వస్తారు ఇక్కడ బాగా ఇక్కడ నుంచి వెళ్ళపోయే వాళ్ళు కూడా వస్తారు ఆ పండుగ రోజ కంపల్సరీ
ఆహా మాకు కూడా బానే జరుగుద్ది అది సరే అక్క మరి ఏం ఇప్పుడు నైట్ కు కర్రీ ఉందా వండాలా
ఆ వండే పొటాటై చేసిన
ఆ
ఉ ఇంకా సరేనా మరి ఉంటాను ఇక ఆ సరే